ఎత్తాను ఏముంది ఏంలే ఖాలీ తిన్నవా
తిన్నాం తిన్నవా
తిన్లే
ఎందుకు ఫాస్టింగ్ ఆ
అదేం లేదు గాని కూరలు మంచిగా వండుతలేదు
కూరలు మంచిగా ఉండకుంటే తినవా అన్నం
ఎట్ల తినాలే మంచిగా లేకపోతే
ఏదో పికిలో ఏదో ఒకటి వేసుకో నాలో
ఏం లేవు పికిల్స్ నా దగ్గర
అయ్యో బైకింగ్ సేప్
పైసల్ ఇయొచ్చు కదా నువ్వైనా కొంచం
ఉ ఇస్త మొత్తం బ్యాంక్ ఉంది నా దగ్గర ఫోన్ పే ఉన్నది నా దగ్గరనే
ఫోన్ పే ఉన్నంత మాత్రం అళ్ళ పైసల్ ఉండద్దా ఏందీ
ఉంటయి ఎందుకుండవ్
ఏడుంటై ఉండయ్
ఫోన్పే అన్నంక అన్లా బ్ బ్యాలెన్స్ లేంది ఎట్ల రన్ అయితయి
అరే బాలన్స్ ఉన్నయ్ బట్ ఫోన్ల పైసల్ లేవు
అల్లనే ఉ వన్ రూపీ గుడా ఉండదా
వన్ రూపీ ఉంటే పికిల్ వస్తదా వన్ రూపీకి
వన్ రూపీ తోటి ఎన్ని పైసల్ సంపాదించావ్ చు
ఇంతేనా
ఉం
ఏం చేసుడో ఏమో పిచ్చిలేత్తాంది ఓ అదే బయట హాస్టల్కి
పో ప్లానింగ్ వెయ్యి ఇప్పటి నుంచి ప్లానింగ్ వేస్తేనే ప్పడికి సెట్ అయితే అయితది
చూడాలి ఇగ ఏమైతదో
ఉహు ఇంకేం చేయమంటాన్లు పోదాంఅంటాన్ల
ఆ అంటుండు గని అత్తారో రారో డౌటే
ఉహు
మీఒళ్ళు ఏం అంటాన్లు
మా ఒళ్ళు నేను పోతా అంట ఒప్పుకుంటర్కని
అంతేనా
ఉమ్
పోవచ్చుగా మరి ఏం జెత్ తలు
ఫోన్ జుత్తన్లు
బావ వస్తానట్ ఉన్నాడు
ఉహు
అప్పుడ
పాటలు పాడొచ్చా నీకూ
నాకు పాటలు రావు ను పడుకో నేన్ వింటా
అంతేనా పాటలు ఎందుకు రావు నీకు
నాకేం పాటలు రావు నేను సింగర్ణి కాదు పెద్ద
ఏం చెత్తాళ్లు మరి మీ మమ్మీ వాళ్ళగిన ఆ ఆ పండకుంన్న ర
ఉ
తిన్నార మరి బుడు బా
ఇ తిన్నము
ఏం కూర మరి
ఆ చిక్కుడుకాయ టమాట
ఊకవ్వే ఉండుతరా మీ కాలేజిల
ఉ కాలేజ్ ల అవే ఫవరెట్ కాబట్టి అవే వండుతరు
ఉ హ్ ఊరు పోయింల్ల మీ కాలేజ్
పెండ్లు అచ్చిండు
ఊ హు నువ్ పోయినవ మరి
మేం పోలే జర్నీ పడది అందుకె పోలే
ఊ ఎక్కడివేరు మరి
ఈన్నే మా దగ్గర ప్లేస్కు దగ్గర వేయరు
ఉ హు
నువ్వు మీ క్లాస్ ళ్ళు పోయిండ్రా
పోయింల్లు గని అంత నేనే నేను బోలే పైసలు ఎక్కువ అని
ఎంత ఎంత
ఫై తౌజన్ అన్నారు అ ఎవరు పోతానంటే ఇంక సగం ఫీజ్ అయిపోతదని సపరేట్ బుక్ న
హు
హు
అడుగ పెనవ్ ఒ మాట ఒక్క మాట
ఎమడిగిన వేస్ట్ ఇంట్ల వే సిట్యుయేషన్ మంచిగ లేక ఫీజుకె ఫస్ట్ హాస్ట అష్టకష్టాలు వెట్టి
అవున
హు ఇగ మళ్ళా అయ అంటే మళ్ళ ఎక్కంచి తేత్తరని సప్డేకా అడగలే
అంతేలే మరి ఫైవ్ తౌజండ్ కద
మ్ కాస్ట్ ఎక్కువని
టూ తౌసెండ్ త్రీ తౌసెన్ అయితే ఒకే గని
అవును మీ తమ్ముడు ఎ క్లాస్ ఏం చదువుతం
ఇప్పుడు నైన్త్ క్లాస్
పెద్దొడే
ఉ ఇక్కడే
చవుతుల మరి బాగా
బానే రావుతారు విషేలే రావుత
ఆ టాపర్ వత్తందో ఒకరి ఏం చెప్పారు అప్పుడైతే మంచిది క్లాస్ ఫస్ట్ ఆవునా వచ్చిండే నైన్త్ లా సెవెంతత్ లా ఎయిత్ లా ఇప్పుడు ఏం చెస్తాయి మరి బోర్డు ఎగ్జామ్స్ కదా ఇవి
ఏమన్నా చేసేది న ఆమె వస్తుంది వచ్చ
ఏమో మా డాడీ అయితే ట్టుకున్నాడు బాగా ఏం చేస్తంద ఆడుకో
గవర్నమెంట్ ప్రైవేట్
గవర్నమెంట్ అంటే ప్రైవేట్ అంటే అంత ముగ్గురం కదా నేను ప్రైవేట్ తమ్ముడు ప్రైవేట్ చెల్ల ఉడయితే ఎడతే పైసలు
ఆతతే గవర్నమెంట్
ఆ మక నెక్స్ట్ ఇ నేను కూడా గవర్నమెంట్ హాస్టల్ ఉంటా
నేడం దగ్గర గవర్నమెంట్ హాస్ట్రలయాలుంది
హాస్టల్ ఉందంటే ఒకటి మా ఫ్రెండ్ వాళ్ళ అక్కడికే పోతాం
మరి అక్కడ నుంచి మీ కాలేజ్ కి దగ్గరని ఉంటందా
ఆ దగ్గని
అలా అయితేని దూరం అతే మ ప్రోబ్లమ్
ఉ దగ్గన్న
న మేమ్ మెడతారద మారడ
ఇడగా అయ్య పడతారు కానీ కొంచెం మంచిగా ఉండవు ఇక గవర్నమెంట్ వాటికి
ఎ బాగాతారు
ప్రైవేట్ ప్రైవేట్ హాస్పిటల్ ఉండాలిగా
అ
ఉ స
ఆడ గవర్నమెంట్ దాంట్లో ఫుడ్డు ఫ్రూట్స్ బాగా ఇస్తారు
ఆ అడితారు గాని మనకు ఫుడ్ పడొద్దు
అది కూడా పరతే పడాాల
ఉ నేను అనుభవాలు ఏం చెప్తాను
మా నానా మామెే ఇంతసేపు రెల్స్ చూసినట్టున్నారు వండుకున్నాం
అబ్బో హైజడి ఇతుద
చూస్తూ ఏమ మొత్తం యూట్యూబ్ స్క్రోల్ చేస్తయి
హ
అప్పులా కుడుకు అత అమ్మ నెచ కూడా కూడా ఇత
అవునావును అ
తెలుసు ఆమెకి నేర్పి మా వాళ్ళు మా బాబాయి వాళ్ళు
ఆహా ఆహా మంచిపనే ఏతేం కొని పుగారు
ఆమె ఒకటే ఉంటాది కాబట్టి తొందర పడుకుంటాది తిని టెన్ థర్టీ అంటారు అందటితోటి ఫోన్లు మాట్లాడయి ఇప్పుడూ ఇచ్చినంక పండుకుంటాడు.
హ్ హు మీ మమ్మీ వాళ్ళు బస్
మా మమ్మీ వాళ్ళు ఎయిట్ థర్టీ వరకే వండుకుంటారు.
ఉమ్
ఆళ్ళు మల్లా పొద్దున పోవాలే మా నానమ్మ వాళ్ళ బిడ్డకి కి వాళ్ళ కొడుక్కి ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత ఇగ వంటిది వంటిది
ఇగ వాళ్ళకు మీ అమ్మోళ్ళకి పని ఉంటాది. కాబట్టి పండుకోవళిగా చేసి చేసి వో చ్చి అలసిపోతారు
వాళ్ళు తొందర పండుకుంటారు.
హూ
మా అవ్వ కూడా పోతది అనుకో కాని ఆమే ఒక్కతే కాబట్టి ఏముంది ఏంలేదు
ఓకే
మా అంటే పొద్దున్న రైస్ పెట్టుకుంటడి కర్రి వండు హు
ఉ ఇంకా ఏం చెత్తన్నావ్
ఇప్పుడే నేన్ కూసున్న
తిన్నావా మధ్యాహ్నం సాయంత్రం
ఇగ మధ్యాహ్నం అంత తిన్న సాయంత్రం కొంచెం
ఏ టైమ్ పండుకుంటారు కాలేజి ల
ఇగ మేమైతే టెన్ థర్టీకే లాస్ట్
ఈ రోజు వండుకోవట్లేవ్ ఇంకా
ఈ రోజు ఈ నీద్రా ఆస్తలేదు అందుకే వండుకుంటలే
అయ్య అవునా
ఉమ్ లైట్ అపూజేసి పాటలు పేట్ కొంచెం నిద్ర అత్తది అని అవు ఓత్త లేదు
ఉమ్ హా
నేను ఓ ముగ్గురు ఒకటే
అంతే ఇగ పట్టిచ్చు కోర్ ఇగ తిన్నావా
తిన్న మొత్తం ఆట ఆడుతళ్ళుగా మీర్ మల్ల
మల్ బాగా ఆడతారు
ఉ
ఆటలంటే మాకు ఇష్టం
చింద ఉంటాన్నారు
ఆ
మొత్తం చిల్ వుంటంట ఉంది కదా రూమ్లో
అంతే మర రూమన్నాక గాయంత మాత్రం ఉండపోతే ఎట్లా
ఏది ఉండాలిని మది టూ మచ్చ ఉండదు
ఆ
ఉండాలిగాని మరి టూ మర్చ్ి ఉండద్దు
ఇంక గట్లనే కొంచెం చదివే టై లో చదువుతాం ఉండే టైమ్ లో ఉంటాం